హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్సుంది అక్క
హా బాగున్నరా
మ్మ్ బాగున్నాను అక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నాం కాఫీ తాగిన్నార ఈ టైం కే కదా మీరు తాగేది
అవును అవును
ఏం అట్లా వేరైటి గా త్రీ కే తాగుతారు
సమ్మర్ కదా ఇప్పుడు టి అట్ల ఏం తాగలేను
ఆ వెళ్ళురు కొంచెం అ ఏ ప్రశాంతి ఏ మే కంప్లీట్ అయిపోయింది ఉగాది కదా మనకు
అవునవును
అంతా క్లీనింగ్ ప్రాసెస్ లో ఉన్నాం
అవునా హౌస్ క్లీన్ చేస్తున్నారా
ఆమ్ మీరు
ఉమ్ మేము చేసేసినాం అక్క
అప్పుడే కంప్లీట్ అయి పింద అమ్మాయిలేమ్మ మా ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతా ఉన్నాయి ఉమ్
మేము పెయింటింగ్ వేపిచిన్నాం హౌస్ కి
అంటే మీరేపిస్తారరే వాళ్ళ ఓనర్లే ఏపిస్తారు కదా
ఆంటే సొంతింటికి ఏపిచ్చినాం
ఇక్కడే టౌన్లోనే తీసుకున్నారా
ఆహా లేదు లేదు అ క్కడే ఊర్లోనే పల్లెటూరులోనే
ఓ ఉహుమ్
ఉమ్
నేను ఇక్కడ అడుగుతా అంటే ఇక్కడ క్లీన్ చేయరా మీరు అక్కడేనా
ఆహా అక్కడికెళ్తాం కదా ఫెస్టివల్ కి
అవును ఆ కొంటే కొంతమంది ఎక్కడ ఉంటే అక్కడే క్లీన్ చేస్తా కుంటారా అందుకడుగుతన్నా నేను ఇక్కడే చేసుకుంటాను అక్కడ మా ఊర్లో చేసుకోను అందుకు
అవునులే ఇంకా మేము ఇక్కడ ఎందుకులే అనేసి
అవున్లే ఎక్కడ పండగ చేసుకొని ఎక్కడ మనం కాయ కొట్టుకుంటాము అక్కడే
ఇంకా ఊరికేళ్తాం కదా మనం ఇక్కడ క్లీన్ చేసినా గాని ఇంకా ఏం చేసేకుండదు ఇంగ ఓ టూ డేస్ ముందెలీ పోతామా
అవును అంతే లే పండగంతా అక్కడే చేస్ కుంటాం కాబట్టి ఇక్కడ క్లీన్ చేసిన మామూలుగా నార్మల్ గా క్లీన్ చేసుకుంటాం కదె
అవును నార్మల్గా క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసి ఇంట్లో పూజ చేసేసుకోని ఎళ్ళిపోతాం
అవును ఇది ఇట్లా ఇది ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఎలా క్లీన్ చేయాలిమ్మా అద మాదైతే ఎక్కువ ఇదే అయిపోయింది
అది మ్మ్ హ్మ్ అంటే ఫ్యాన్ అందదా మీకీ మామూలుగా ఏదైనా కాటేసుకొని మంచం అది
అంటే అన్ ఆ అంటే ఏం దానికి ఇబ్బంది లేదు లే లాడర్ ఐన తెచ్చుకుంటాం నిచ్చనైనా క్లీన్ చేసేది తెలిలేదు టిప్స్ తెలిలేదు
అవునా అంటే తడి బట్ట తీసుకోకూడదు ఎప్ కాదానికి ఎందుకంటే మనంక్క మన కరెంట్ మొత్తం ఆన్ లోనే ఉంటుంది ద్ద
అవును జిడ్ అయిపోయింది చానా
అవును పొడి బట్ట తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత దాని మీద దుమ్ అంతా కొంచెం అంతా తగ్గిపోతుంది బాగా
ఆ అంటే ఇట్లా పేలు వస్తుంది అట్లా మ మన్న టైప్ లో వస్
ఆ అవును జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎప్పటి నుంచో తిరుగుతా ఉంటది కదా గాలికి మ్మ్ మన్నంత పేర్కపోయింటది దుమ్ము దూల్ అంతా ఎక్ ఎక్కువ ఉంటది ఫస్ట్ కా కాటన్ క్లాత్ తో పొడిపెట్టతోవనే క్లీీన్ చెయ్యండి బాగా వస్తది నీటుగా తర్వాత ఏమైనా స్ప్రేలు ఉంటాయి కదా క్లీన్ చేసేకి గ్లాసెస్ అట్లవి
కొలీన్ కొలిన్ తో పోతుందా
ఆ అది కొంచెం స్ప్రే చేసి ఆ పొడి బట్టతోనే అట్లే క్లీన్ చేయండి వెళ్ళిపోతది
కొలీతో ట్రై చేసినాను మాది అస్సలు వెళ్ళడం ఊరికే లిక్విడ్ కారిపోతుంది తప్ప కారిన గోడలంతా మరక అవుతుంది తప్ప కొలింత యూజ్ లేనట్లుంది
అవునా
ఏదన్నా చిన్న టిప్స్ ఏమైన్నా ఉన్నాయేమో అని అడుగుతున్నా
ఇంకా నేనైతే అలాగే క్లీన్ చేస్తాను లేదంటే మొత్తం ఇంకా ఫ్యాన్ ఫ్యాన్ క్ కిందికి తీసేసుకొని అంత క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి
అవును అది అవును టైం పడుతుంది ఎక్కువ మంది ఇది ఎప్ అమ్మంటారు వంట సోడ ఉంటుంది కదా
ఆ అవున
యూట్యూబ్ లో చూస్తున్నా ఇప్పుడే ఇంకా రీసెంట్ చూస్తున్నాను నీ ఫోన్ మాట్లాడి ముందు చూస్తి వం ట సోడా నిమ్మకాయి అవేసి తిక్కమంటున్నారంటే కింద ఉంటే తిక్కచ్చు మనం
పైన ఉంది కదా ఒక పని చేయండి మీరు అట్లా కలిపేసే ఆ క్లాత్ తోని తూడ్చండి ఒకేలా పోతుందేమో జిడ్డు మొత్తం
అద్ అలా అన్న ట్రై చేయాల
అవును అళన్న చూడండి
రూఫ్ కు ఒక్క జానడు తక్కువ పెట్టినారు అంతే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్
అవును మావి కూడా అట్లే ఉన్నాయి
ఆ కొంతమంది కిచెన్కి మనం ఎంత హైట్లో ఉంటే అంతలోనే ఉంటాయి కొన్ని
అవునవును
బయటకి
ఉం
ఫ్రిడ్జ్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండిమ ప్లీజ్ చేసుకుంటాను
ఫ్రిడ్జ్ కైయితే ఇంకా నేను అన్ని మొత్తం బయటికి తీసేసి దాంట్లో ఉన్నవన్నీ ఇలా అన్ని గ్లాసెస్ కదా అక్క ఇంకా మాముూలుగా సామాన్లు ఎట్లా కడుగుతామొ అట్లా క డిగేస్తాను సోప్ పెట్టేసి సోప్ వాటర్ తో ఉం కడిగేసి పొడి బట్టతో బాగా క్లీన్ చేసేసుకొని బాగా ఆరిన తర్వా త గ్లాసెస్ అన్ని
కోలీన అట్లా అని అట్లా స్ప్రే తీసుకొని స్ప్రే చేసేసి అంత క్లీన్ చేస్తా పొడి బట్టతో ఉమ్ క్లీన్ చేసేసి తర్వాత ఇంగ అన్ని సర్దఎచేస్తాను దాంట్లోకి
అ ఫ్రిడ్జ్ బాగా స్మెల్ రావాలంటే ఇది కంఫర్ట్ ఉంటుంది కదా మన కంఫర్ట్
ఆ అ
అది అక్కడ అక్కడ అంటే ఇవి మనం పెట్టని ఎక్కడన్నా కార్నర్స్లో మనం ఏదన్నా ఏది పెట్టనిదగ్గర ఉంటాయి గదా ప్లేస్ ఏడ
అవునవును
అక్కడ ఒక చుక్క కంఫర్ట్ పెడ్తే అది స్మెల్ బాగా వస్తుందంట అక్క ఫ్రిడ్జ్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను.
ఏం కాదా అక్క అట్లా కంఫర్ట్ ఇలాంటివన్నీ ఏస్తే ఫ్రిడ్జ్కి
అంటే ఒక చుక్క అంతే చుక్క
స్మెల్ రాకోకుండా ఫ్రిడ్జ్ మధ్
ఆ అం అంటే డర్టీ స్మెల్ రాకుండా మామూల్గా ఉంటే ఏం పర్లేదు కొన్ని ప్రీ జులు కూలింగ్ తక్కువైనా చెడిపోన స్మెల్ వస్తాయి.
స్మెల్ వస్తాయి అవును
అవును డోర్ తీస్తానే స్మెల్ వస్
అవునవును.
అలాంటి వాటికి ఎక్కడన్నా ఫ్రిడ్జ్ డోర్లో కార్నర్లో అట్లా పెడితే స్మెల్ రావండి ఇప్పుడే చూసిన అది కని కర్పూరం కానీ పొడి చేసి పెడ్తే బెటరూ
ఓకే
కర్పూరం చానా బెనిఫిట్స్ ఉంటాయి. అవును ట్రై చేయి నేను ట్రై చేద్దామనే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని ఈవినింగ్ చూస్తి లేను
అవున్లే నేను ఇంకా కొంచెం తడి పెట్టి ఏదన్నా క్లీన్ చేయాలంటే అది ఎక్కువ భయం ఎందుకంటే మళ్ళీ డస్ట్ అంతా తడి మీద అంతా అట్లే అతుక్కుపోతది.
అవునవును అసల్ రాదు
ఉమ్ రాదు అందుకోసమే ఎక్కువ నేను పొడి బట్టతోనే ప్రిఫర్ చేస్తా ఇంకా అసలు జిడ్డు పోలేదంటేనే కొంచెం అట్ల వాటర్ టచ్ చేసుకుని క్లీన్ చేస్తా గాని లే అంటే తడి పెట్టి తుడిచినమను గో మళ్ళీ వెంటనే అతుక్కపోతది దానికి డస్ట్ అంతా
ఆ పొడిది అయిపోయిన తర్వాత కాల్సింటే వెట్ దాంతో తుడిచినా పోతుంది కానీ ఫస్ట్ ఫస్టే వెట్టు పెడితే అస్సలు రాద్
ఆ అవును అవునక్క ఇంకా ఫెస్టివల్ వస్తేనా ఇంకా ఎన్ని ఉంటాయి అన్ని క్లీన్ చేసేకే సరి
అస్ అవునను మనం ఎంత క్లీన్ చేసి నా కూడా వస్తనే ఉంటది దుమ్ము ఎక్కడి నుంచి వస్త ఉంటుందేమో ఇంకా మాదైతే ఇక్కడ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఇంకా ఎక్కువ
ఉమ్ అంటే మెయిన్ రోడ్డుకి ఉందా, మెయిన్ రోడ్డుకు ఉంటే ఆ ఇంకా అంతే.
అంటే మెయిన్ రోడ్ కాకుండా మేమున్న కార్నర్లో వెయి ఒక్కా వా సందు ఒక చిన్న సందులోన ఒక సిక్స్ హండ్రెడ ఇల్లు ఉంటాయి. అంటే, పైన ఫ్లోర్స్ ఎక్కువ ఉంటాయి బిల్డింగ్స్లో.
అవునవునవును
లెవెన్ ఫ్లోర్స్ టు ట్వెల్వ్ ఫ్లోర్స్ అలా ఉన్నాయీ, అందుకూ జనాలు ఎక్కువ. ఉన్న ప్లేస్ కొంచమే. కానీ పైనా ఇల్లు ఎక్కువున్నాయి.
అవున్లే
అందువల్ల వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయ్.
ఊహు
మీ సైడ్ మీకు ధుమ్ము ఎక్కువేనా.
ఉమ్ ఎక్కువక్కా ఉమ్ ఇక్కడా అంతా మెయిన్ రోడ్ కీ ఉందీ హౌసు.
ఆహా
ఈ ఎక్కువ దుమ్ము వస్తది మాకీ.
మెయిన్ రోడ్కుంటే బలే కష్టం.
అవునవును.
మెయిన్ రోడ్డుకున్నా చిన్న పైన ఉంటే మాత్రమూ కొంచెం బెటరేమో
ఉమ్ మేమూ పైనా ఏం కాదు. కిందనే కాబట్టీ అంతా, ఇంటి ఇంటి ముందర కూడా దుమ్ మట్టి ఎక్కువా తోలినామా, ఎక్కువగా వస్తది దుమ్మ అంతా.
గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నార్ రా అట్లయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏమంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా మీకు చెట్లు పెట్టుకోవడానికి, ముగ్గేసుకోవడానికీ
అవునవును. ఉమ్ బాగుంటుంది. అట్లనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నాం.
ఉమ్ మాకు అసలు ముగ్గేసుకోవడానికి అయితే ప్లేసే లేదు.
ఓన్లీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా
ఆస్ స్టార్టింగ్ స్టార్టింగే స్టెప్స్ దగ్గర ఉంటుంది మా హౌసూ. అ ప్రతి ఒక్కరూ తొక్కు తాంటారు అది మనకే ఇదై పొతు
ఊఊ మళ్ళీ కాలకంతా అది పూస్ కొన్ మల్
ఆ అవునవును. అదిగాక మనము ఒక్కటి తొక్కితే పర్లేదే ఎం తమంది అంటే ఎంతమందీ తొక్కేస్తారు. ఊర్కే ముగ్గుని లక్ష్మీదేవితో చూస్తారు. అందుకే థెయిడ్ యెయ్యను నేను ఆల్మోస్ట్ శుక్రవారం మందులు సోమవారం తప్ప ఎక్కువ వేయను
అవునులే
మీకు బెటర్లే రోజు వేసుకోవచ్చు రోజు తులసి పూజ చేసుకోవచ్చు.
ఆ అవును హ్ మట్టిలో కాబట్టి ఇవి వేస్తానే మల్లి హసురు మొక్కితే వెళ్ళిపోతాది. ఎవరు తిరగరు గాదా ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఉండరు. కాబట్టి
సరేలే
ఆ సరే అయి క్క ఉంటా ఆ